హాయ్ అండి
హలొ అండి బాగున్నా అండి
ఏం చేస్తున్నారండి
ఉరికినే ఉన్నా అండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి తిన్నారా
నిను తిన్న
అవునండి తిన్నాం ఇప్పుడే తిన్నాము బయటికి వచ్చాము ఫోన్ చేద్దాంలేని చేసాను నువ్వు మాట్లాడా
అదే లేండి ఇప్పుడు ఏంటాండి ఏం చే
మీరు ద నెట్వర్క్ కనెక్షన్ లో లేదండి కొంచెం ఇటు వచ్చి మాట్లాడండి
అవునండి అవున్
ఏం చేస్తున్నారండి మీరు
ఏం చేయలేదు
మీకు పొలం ఉందా అండి
తెలుసా అండి
ఆ అండి చాలా ఇష్టం అండి
చిన్నొల్లు
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మూవీ వచ్చిందండి ఓ మా ఫ్రెండ్స్ మా పిల్లలతో వెళ్ళామండి ఇక్కడే మా విలేజ్ లోనే ఉంటుంది థియేటర్ చాలా మంది వస్తారండి అక్క పక్క పక్క ఊర్లొ చాలా మంది వస్తారు బాగా ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లామండి చాలా బాగుందండి మూవీ నువ్వు ఇప్పుడు చూడు
మ్మ్ అదేను
పెద్దొల్లు చిన్నల్లు అంతా చూడొచ్చు మూవీ
అవునండి
ఆ పెద్దళ్ళు అందరు చూడొచ్చు అవును మీకు ఇష్టమైన హీరో ఎవరండి
అదే అదేలేే
మీకు ఇష్టమైన హీరో ఎవరండి
మా నా ఇష్టమైన హీరో ఎన్టీఆర్
అవునా చూసారండి ఏవైనా సినిమాలు వెళ్ళారండి ఎప్పుడైనా ఎప్పుడైన వెళ్ళారండి సినిమాకి ఎప్పుడెలారు ఎప్పుడెళ్లారు
వెళ్ళ అప్పుడు అంటున్నాండి
అవునా
ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటా ఉంటామండి ఆయన సినిమాలంటే బాగా ఇష్టం చూస్తాము ఆ మాకు ఇష్టం అండి ఎన్నిసార్లు అయినా చూస్తాము
అదే కాదండి మీరు బాహుబలి మూవీకి వెళ్ళారా
ఆ వెళ్ళామండి బలే ఉందండి సి
ఎవరెవరెలారు ఎవరెవరెలారండి
మేము ఇద్దరము వెళ్ళామండి మేము నలుగురు మా ఫ్రెండ్స్
ఊ
తో పాటు
మూవీ చాలా బాగుంది కదండి
భలేె బలేె ఉందండి మేము మరి నాలుగు సార్లు
అవునా అండి
ఎంత బాగుందొనండి మీరు
ఆ మేము కూడా చాలా సార్లు వెళ్ళామండి
నాకు అదే అంత ఇష్టం టీ వీ లో వస్తే కూడా వదల అండి పనీ వదులుపెట్టైనా దాన్నే చూస్తా
అంటే బాహుబలి వన్ కెళ్ళారా టూ కేళ్ళారాండి బాహుబల్లి ఒకటికి వెళ్ళారా రెండోదా
రెండు సార్లు మూడు సార్లు ఎల్లం అండి అర్థం అవలే మీరు అనినా మాట నేను ఏదోదో ఏదో మాట
అంటే బాహుబలికి బాహుబలి మూవీ రెండు సార్లు వచ్చిందండి
ఆ ఊర్లోక రెండు సార్లు అచ్చిన మామూలుగా టీవీ లో కూడా ఎక్కువ సార్లు వస్తునండి ఎక్కువ సార్లు చూసేస్తామండి అదంటే ఇష్టం పొద్దున్నేసి ఎప్పుడోసారి రాత్రి పూట నా మధ్యాహ్నం
మీరు సీరియల్స్ బాగా చూస్తారండి
అ అండి
సీరియల్ బాగా చూస్తారా ఎప్పుడు మధ్యాహ్నం చూస్త హ్నం చూస్తారా సాయంత్ర
మధ్యాహ్న నిం వాండి రాత్రికి కూడా తొమ్మిది దాకా సీరియల్స్ ఏ పెట్టుకుంటామండి తర్వాత ఏదో వత
ఏ సీరియల్ చూస్తారండి
టీవీ కసి కొన్ని చూస్తాము మా టీవీలో ఎక్కువ చూస్తాము
అదే అదే మా టీవీలో ఏ సీరియల్ చూస్తారండి ఇష్టంగా మా టీవీలో కార్తీక దీపం చూస్తారా ఏం ఏ సీరియల్ చూస్తారు
ప్రత్యక తీ చూస్తామండి ఇంకా వేరే అ వస్తాయండి అగ్నిష్ ఇంకా వేరే వస్తాయండి ఏ పేర్లు గుర్తుండవండి
అదే అదే సీరియల్ పేర్లు తెలియదా అండి సీరియల్స్ పేర్లు తెలిదా అండి
ఆ అంతరాగా పట్టించుకోమడి చూస్తామండి పేర్లు గుర్తుండవండి ఒక్కోసారి ఏదో ద్యాసాండి ఒక ధ్యాస అయితే కదా
ఉ పిల్ల పిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్తారా అండి పిల్లలను కూడా పిల్లలు స్కూల్కి వెళ్తారా అండి
అర్థం కాలేదండి ఏంటో అనింది మీరు
పిల్లలు స్కూల్ కి
వెళ్తారండి మా పిల్లలు ఉ స్కూల్కి వెళ్తారండి రోజు వెళ్తార ఆ మూవీస్ వాళ్ళు కూడా వెళ్తారండి
ఉ
వస్తారండీ అప్పుడప్పుడు వెళ్ళి
అంటే మీ పిల్లలు అయిపోయేసి మూవీ అయిపోయేదాకా చూస్తారా పడుకుంటారా అండి మధ్యలో
మధ్యలో కూడుకుంటాము చుత్త చుత్త అడ్డం పడతామండి ఒకసారి ఒకసారి చుత్త ఉంటాం అండి ఎత్త కొట్ట చుత్త ఉంటామ్ దాన్ని నిద్ర వచ్చినప్పుడేమో కూర్చుని పోతాం
ఉ
మెలుకువ వచ్చినప్పుడు చూత్తము నిద్ర పట్టదండి పడుకుంటేను అట్టనీ చుత్త ఉంటామండి
అదే అల్లు అర్జున్ మూవీలు చూసారండి ఏమైనా
ఏదో ఒకటి చూస్తా ఉంటాం సినిమాల ఏదో ఒకటి వస్తా ఉంటాయి టీవీలో టీవీ లో ఎక్కువ చుత్తం అండి మూవీలు సినిమా హాల్ కి తక్కువ వెళ్తాం మండి మేను మాముూలుగా టీవీ లోనే సీరియల్ సినిమాలు చుత్తనే ఉంట మండి
అదే ఫోన్ లో కొత్త కొత్త మూవీలు వస్తాయండి ఇప్పుడు
పట్టించుకోమండి అవునండి మాకు ఎంతసేపు బయ బయట పన్లు సేలోను ఆ గొడ్డు ఉంటాయి కదండి గోడ్లతోనూ సరిపోతుందండి మాకు
అవునండి ఒకసారి థియేటర్ కి వెళ్ళి కొత్త కొత్త మూవీలు చూడండి మీకు రిలాక్స్ గా ఉంటుంది
ఆ పోతాం అండి ఎప్పుడన్నా వెళ్ళాలండి మీరు కూడా వస్తారా లేకపోతే మాకు ఇక్కడ
మూవీస్ కోసం మేము అక్కడ అతే రా రావల్సి పనిలేదండి మాకు ఇక్కాడే ఉంటాయియండి థియే
అవునండి అట్లాయితే మేము ఎప్పుడన్నా మా ఊరుకి రండి ఒక సారి మీరు
ఊ వస్తామండి కుదిరినప్పుడు
ఉంటాం రండి మేము కూడా చేలు అవి చూపిత్తమూ బాగా అన్నినూ మూవీ కి వెళ్దాము ఇక్కడికి వస్తె మీరు మూవీ చూసొద్దాము అక్కడ అక్కడ నీళ్ళ అవి ఉంటాయి గుళ్ళు టెంపుల్ ఉంటాయి గుల్లకాటికీ తీసుకెళ్తాము రండి అన్ని చూసు రావచ్చు వస్తారా!
ఆ వస్తానండి
రండి
ఇంకేంటండి విశేషాలు, ఇంకేంటండి విశేషాలు
ఆ సరేనండి
ఇంకా ఎన్టీఆర్ మూవీ చూస్తారండి ఏమన్నా
అప్పుడు చూసామండి, ఏదనా వస్తే కొత్త వచ్చిందంటే మాకు చానా ఇష్టం అండి చూస్తాం, టీవీలో చెప్తరా లేకపోతే ఫోన్ లో ఉంటందా. ఫోన్ లోచూచేస్తామండి, చూపిస్తారు ఫోన్ లో ఫోన్ ఎప్పుడన్నా ఆన్ జేసి ఇస్తా ఉంటారు కొత్తగా మూవీ వచ్చిందని, లేకపోతే మీమైనా ఆన్ జేసుకుంటాం. ఒక్కొసారి చేస్తాం, ఒక్కోసారియ పని వత్తిడి ఎక్కువ ఉంటే, పని ఉంటే చేస్తా అండి లేకపోతే చూస్తా అండీ లేగతే అన్న
అదేలేండి
మేము కూడా మేము థియేటర్లకు యెళ్తామండి, మా వదినళ్ళు వచ్చినప్పుడు, మా పిల్లలు వచ్చినప్పుడు, ఆ మాకు ఖాళీ దొరికినప్పుడు యెళ్తామండి, ఇంట్లోనే ఎక్కువ, ఎప్పుడు ఉంటే మైండ్ పని చేయదండి. అప్పుడప్పుడు, బయటికి వెళ్ళి వస్తే రిలాక్స్ గా ఉంటుందండి. అందుకే యెళ్లొస్తామండీ, మేము
అదే అదేలేండి.
అందుకే మీ నేను మీకు చెప్తునండి, మూవీస్ అంటే ఇష్టం అంటున్నారు, కాబట్టి ఒకసారి వెళ్ళి చూసిరండి మీకు కూడా బాగుంటుంది.
వేళ్ళాలండి
ఉమ్
మీకు ఎవరు అంటే ఇష్టం అండి
మాకు అల్లు అర్జును ప్రభాస్ అంటే చాలా ఇష్టం హీరోయిన్ లో అయితే కాజలు
సౌందర్య అంటే బాలే ఇష్టం అండి అ చచ్చిపోయింది కాదా అండీ
అదే అండి
అందంగా ఉంటుంది, అదంటేనే ఎంతో ఇష్టంగా ఉంటుదండి, ఎంతో బాధ ఇస్తుందండి. మాకు ఆమె చచ్చిపోయినపుడు,
ఉమ్
చాలా బాధపడం
అప్పట్లో చాలా సినిమాలు హిట్ అయ్యండి సౌందర్యయి సౌందర్య, వెంకటేష్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెంకటేష్, సౌందర్య వాళ్లు ఇద్దరు ఏ సినిమాలు చేసిన హిట్ అవు
ఈ మధ్య బాగా
ఉమ్ అది కాక సౌందర్య, వెంకటేష్ చాలా సినిమాలు చేశారండి బోల్డెన్ సినిమాలు అన్ని హిట్ అయినాయండి ఆ మొత్తం అన్ని హిట్ అయినాయి, ఇక్కడ మా ఊరు దగ్గర ఆ ఏంటంటే ఆ ఊరు పేరు గుర్తు రావట్లేదండి, ఇక్కడే దగ్గర అక్కడ చేసారండి చాలా దాని మూవీ పేరు జయం మనదే రా అండి ఆ అది ఇక్కడే మా ఊరు దగ్గర్లో చేసారండి, చాలా బాగు
అప్పుడు అన్నారు, లేండి అటైప్ ఉన్న ఊర్లు ఉండాలండి ఆ ఒన్నూరు కాదని అప్పుడు అన్నారండి సినిమా తీసినప్పుడు మళ్ళేమో జయప్రద బాగా చే
ఉమ్
ఉమ్ ఇంకా ఏం పని
అదేనండి చాలా హిట్ అయినాయండి ఆ మూవీలు వాళ్ళిద్దరి ఆన్ నేను అప్పట్లో హీరోయిన్స్ నీ చాలా బాగా ఇ ఇప్పుడు బాగా చేస్తున్నారు లే అంటూఅంటే అప్పుడు ఇప్పుడు కూడా అండి ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడే అండి ఇప్పుడు హీరోయిన్స్ అబ్బో చాలా హిట్ అవుతున్నాయి అండి ఒక్కడితోనే ఎక్కువ చేసేస్తున్నారు కదా టైకో ఆ హీరోయిన్లు పెట్టుకుంటారు అన్ని మూవీస్ చేసేస్తున్నారు అ ఇప్పుడు పెద్దలకు నచ్చట్లేదండి ఆ మూవీలు పెద్దలు చూసి నట్టుకూడా లేదు అండి
చూడ బుద్ధి అవదు అండి ఈ కట్ చేసి అట్టాగే ఉంటాయండి
యూ పిల్లలు చూడలేరు పెద్దలు చూడలేరు
అవును అప్పుడు కాలమే బా
అప్పట్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే లాగా ఉండే దండి ఇప్పుడు చూడలేరండి పెద్దలకి నచ్చవి కూడా నచ్చవు కూడా రే పోయిన సంవత్సరం అండి సంక్రాంతి కి ఆ వెంకటేష్ మూవీ అండి సంక్రాంతికి వస్తున్నామని చాలా కామెడీగా తీస్
అదేనండి
ఆ మేము వెళ్ళాము చాలా నవ్వుకున్నామండీ మా పిల్లలతో వెళ్ళాము చాలా నవ్వుకున్నాం
అవునా అండి మేము వెళ్దాం అనుకున్నామండి ఎక్కడా తియకాండి వెళ్ళలేకపోయామండి అప్పుడేమో చాలా డబ్బులు అన్నారు వెయ్యి రూపాయలు ఒక్కో టికెట్టు రెండు వేలు అన్నారు అండి ఇంకా అప్పుడు ఏట్లో వెళ్లలేదు ఆది మో కా ఫైవ్ డేస్ ఓ సిక్స్ డేస్ ఓ ఆడించారు అండి అంతేను ఇంక తర్వాత ఆడి లేదు ఇంకా వెళ్ళలేదండి
ఓకే నండి మా కాల్ రిసీవ్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు
థ్యాంక్ యూ అండి